ఆరు అంది
ఆ నమస్కారం చెప్పండి
బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నార ఏం చేస్తున్నారు
ఆ పని అయిపోయిందండి ఇంట్లో ఇగ రాత్రికి భోజనానికి వంట తయారు చేయాలండి అది
ఆ ఏం వండుతవ్ మేం కూడ అంతే అండి ఏం లేదు మేము కూడ వంట తయారు చేయాలి
అవున అండి నేను అరటి కాయ కూర చేద్దాం అనుకుంటున్నానండి అరటికాయ కూర చేసేసి అన్నం వండుతానండి
అరటి కాయ కర్రి కూర అనర
ఆ అవునండి
ఎలా చేస్తారండి అరటికాయ కూర మీరు
అరటికాయ కూర అంటె అండి మనకి బయట బయట సంతలో దరుకుతుందండి చెట్టుకాయలు కూర అటికాయలు అంటె ఇస్తారండి రెండు అరటికాయలు ఉన్నాయండి పెద్ద పెద్ సైజు మంచి లావుగా ఆ వాటిని ముందుగా తొక్క తీసేసి చక్కగా పొడుగ్గా కట్ చేసి చించిన ముక్కలుగా కట్ చేసుకొని ఆ నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసేసి ఉప్పు వేసి నీళ్ళలో మనం కట్ చేస్తూ ఉంటాం కదండి అవి కట్ చేస్తూ ఉంటే నలుపు రంగు రాకుండా ఉంటాయి అనమాట అలా ఉంచేసి పక్కన పెట్టుకుని ఇగ దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏవేయానండి మళ్ళీ వెంటనే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకు దాంట్లో నూన నూనె వేసి నూనె వేడెక్కక కాస్త మినపప్పు శనగపప్పు కరేపాకు తుంచి వేస్తాను వాసన బా వస్ వస్తదాని కరేపాకు పసుపు అదివి కొద్దిగా మ మగ్గగానే వెంటనే ఆటికై ముక్కలు ఎస్స్తాను కొద్దిగా మగ్గుతూ ఉన్నప్పుడే ఆ మ చిగ అతికాయ వేసేసి కాస్త తిప్పుతూ ఉంటారు మధ్ మధ్య మధ్య తిప్పుతూ ఉంటాను అనమాట కలి పెడుతూ ఉంటాను అలా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక లైట్గ సాల్ట్ జాల్తాను ఆకాసేపాయక మన్కి తెస్సు పోతుంది చాలా త్వరగా ఉడికిద్ అది ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల ఆటికైలు త్వరగా అసలు నీళ్ లేసినందుకి ఒక థర్టీ పర్సెంట్ ఉడ్కినటిగ అయిపోయిద్ది అనమాట ఎప్పుడుగానా అటికాయ ముక్కల్లో ఉప్పు నీళ్ళల్లో వేస్తే అలా చేసేసాక వాటి మీద ఇగ కాస్త మగ్గుతదికాదండి ఉప్పేయగాని మంచిగా అలాని నీరేం కాదు కొంచం మగ్గిపోయింది మగ్గగానే నాలుగైదు వెల్లులిపాయలు తీసు కొని అచ్చపచ్చ దంచి వాటిలో వేసి దాని మీద కారం కూడా వేసేస్తాను ముక్కల మీద వేసేసి మూతపెడతాను తిపన్ను
ఈ ఈ వంటకం పది నిమిషాలల్లో అయి
అవునండి మన ముక్కలం మట్ ఆ మనకి ముక్కలం బట్టండి కొన్ని ముక్కలు అనుకుని త్వరగానే అయిపోతుంది కాస్త రెండు కాయ అలాంటి ముక్కలు ఎక్కువగానే ఉంటాయండి అంతే ఒక పది నిమిషాలు తొమ్మిది నిమిషాలు అటు ఇటుగా మనకు చూస్తే తెల్స్ పోయిది కదండి మన ఆడవాళ్ళకి వంట చేసే విధానం చూడగానే ఉడికిందా లేదా అని ఇక కారంకుడా వేసి తిప్పకుండా మూత పెడతారు తిప్పకుండా మూత పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా కారం మగ్గిపోతుంది అట్లా ఒక టూ మినిట్స్ ఉంచతారు ఊరికే కారం మగ్గిపో పోతుంది మళ్ళ ఒక్కట్ తిప్పుతాను తిప్పేసాక ఓకే నాకు అయిపోయింది కూర తయారైపోయిందని తెలిసింది అప్పుడేం చేస్తాను ఆ మామూలుగా ఎప్పుడు ఒక స్టీల్ డబ్బాలో కొన్ని పల్లీలే ఏయించిన పక్కన పెట్టుకుంటాను బెండకాయ బెండకాయ కూర చేసినా ఇలాంటివేన కూరలు వేపుడు కూరలు చేసినప్పుడు లాస్ట్కు పల్లీలు చల్లుతాను ఆ పల్లీలు జల్తే మాలి ఆ చాల మంచి గా ఇప్పుడు నేను మా మొదలో వేసా కదండి మినపప్పు చిన్నప్పప్పు అవి కూడా కరకార్లడుతువుంటై పల్లీలు చివల్లో వేస్తగ దింపే ముందు పల్లీలు ఎసేకి స్టవ్ కట్టేస్తాను చాలా రుచిగా ఉంటుంది ఆటికై కూర చాలా బావ్
ఇం ఇంకా దానికి అంచుకి చార్ లాంటి అలాంటివ్ చేస్తారా అండి
ఉదయం నేను రసం చేసాను ఆ రసం చాలా ఉంది రసం పెట్టాను ఉదయం.
ఏం రసం?
టమాట రసమండి టమాట ముక్కల్ని కుక్కర్లో కుక్కర్లో వేసేసి ఒక్క విజిల్ అంతే హైలో పెట్టేసి ఒక విజిల్ రాగానే స్టవ్ కట్టేస్తాను అరసన్ టమాట ముక్కలు, ధనియాలు కాస్తా జీలకర కొన్ని మెంతులు కరేపాకు ఎక్కువేస్తా కరేపాకు ఎక్కువేసి కుక్కర్లో ఉడకబెట్టేసి స్టేండర్ జల్లల్లో ఏసేసి బాగా పిసుకేసి వాటర్ మా త్రమే వస్తాయి. ఇగ దాంట్లో ఏం చేసారు రసం పెట్టిప్పుడు తాలింపు పెట్టేసారు మళ్ళీ జీలకర్ర, ఆవాలు కరేపాకు, వెల్లుల్లిపాయలేేసి రసం దానిలో పోసేసి రసం మసలేటప్పుడు నువ్వుల పొ డి ఎక్కువేసాన్ ఇప్పుడు ఆ రసంతోటి ఆర్టికాయ్ కూర
చాలా బాగుంటుంది అంటే ఈ రెం
అవునండి అందుకే ఆ రసం చాలా ఉంది అనేసి అట్టికాయ వేపుడు చేస్తున్నాను. మ్ చాలా బాగుంటది మీరు గుడా ఎప్పుడైనా ఈ విధంగా
ట్రై ఆ ఎంట్ల తయార్ చేస్కొన్ వండుకొని తింటాం మీరు చెప్పిన విధంగా చేస్కుంటాం మాక్ గుడా టేస్ట్ చేయాలన్ ఉంది మీర్ చెప్పే విధానం బ
అవునండి. చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి గుడా అట్టికాయలు అందులో ఆడవారికి చాలా మంచిది అట్టికాయలు మన గర్భసంచిక్ గాని మన ఆరోగ్యానిక్ గాని అట్టికాయలు చాలా బాగా పనిచేస్తాయి. మీకు ఇష్టమైన కూరలేంటండి మాంసాహారాలల్లో
మాంసాహారంలో నేన్ ఎక్కువగా చికెన్నున్ని, చాపలు తింటానండి. కోడి కూర ఉను చాపల కూర ఎక్కువ తింటాన్ ఇంకా కోడి కూర కన్నా ఇంకా ఎక్కువ చాపల కూర తింటా.
అవునా అండి కాస్త నాక్ తయార్ చేసే విధానం చెప్పొచ్చు కదం డి నేన్ గుడా తెలియజే తెల్సుకొని వండి పెడతాను.
చాపల కర్రీ కన్నా చికెన్ చిక్ కోడి కూర చెప్పాలా?
ఆ చెప్పండండి.
ఆ హలో
ఆ చెప్పండండి కోరి కూర ఎలా చేస్తారో కాస్త చెప్పండి కోడి కూర తోటి అన్నం కలిపి చేస్తారు కదండి బి ర్యానీ ఆ తయార్ విధమైన విధానమైన పర్లేదు నాక్ చాలా ఇష్టమండి.
చికెన్ బిర్యానీ చేసే తయారియా
అవునండి చికెన్ బిర్యానీ తయారీ విధానం చెప్పడండి.
ఆ నా ఒక ఒక కే వన్ ఒక కేజీనర చి చికెన్కి ఆ రైస్ ఒక బియ్యం ఒక కేజీ తీస్కోవాలి. ఫస్ట్ చికెన్నీ ఉ ఉప్పు ఫస్ట్ మంచిగ కడిగి కొద్ సేపు వాటర్లో బాయిల్ అంటే ఉడకబెట్టాలి అంటే ఒక టెన్ మినిట్స్ ఒక టెన్ ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టాలి స్టవ్ మీద తర్వాతా చికెన్నీ ఆ ఉప్పు, కారం గరం మసాల అన్ని ధనియాల పౌడర్ ఇంకా అల్లం పేస్ట్, ఉప్ పసుపు, కొంచం ఆయిల్, ఇంకా పెరుగు, ఇంకా మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ ఎసి మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాంగ్నెట్జెసి పెట్టాలి పక్కకి హలో
వింటున్నానండి మీరు చెప్పే విధానం నేను వింటున్నానండి
ఇంగ్ తర్వాతే ఆ ఇప్పుడు మన బాస్ తీసుకున్న బాస్మతి రైస్ స్ నీ గూడ కడుక్కొని ఒక థర్టీ మినిట్ నాన బెట్టుకోవాలి అ కనీసం ఒక థర్టీ థర్టీ మినిట్స్ స్నాన బెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆ పెద్ద కడాయి తీసుకొని అ మళ్ళీ పోపుకెయ్యలి ఆనియన్స్ ఎసుక్ ఆనియన్స్ ఎసి తర్వాత పచ్చిమిర్చి కోత్మీర్ పుదీనా లైట్గా ఆ అల్లం పసుపు కొంచెం ఉప్పు ఇవన్నీ ఎసుకున్నాంక తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఎసి ఉడకబెట్టాలి కొద్దిసేప్ పు ఒక టెన్ మినిట్స్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత ఇ ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ రైస్ బాయిల్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ పెద్దగ గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పెట్టి ఆయిల్ ఆ కొంచెం ఆయిల్ ఇంకా బిర్యానీకి స్పైపైసెస్ ఉంటాయి గదా అవన్నీ ఎసి కొంచెం కొత్మీర్ పుదీనా పచ్చిమిరపకాయలు ఇవన్నేసి కొద్దిసేపవి అంటే అవి బాయిల్డ్ అయినంక మనం నానబెట్టుకున్న రైస్ ఒక నైంటీ పర్సెంటేజ్ ఉడకబెట్టుకోవాలి తర్వాత ఆ వాటర్ అన్ని తీసేసి ఈ సగం అంటే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది గదా ఈ చికెన్ దీనిపైనే ఆ రైస్ మొత్తం ఎసేసుకొని నెయ్యేసుకొని ఆ దమ్ బెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టేస్తే తర్వాత రెడీ అయి పోతుంది ఈజీగానే ఉంటుంది కానీ ప్రాసెస్ లేట్ అయితది
చాలా చక్కగా చెప్పారండి మీరు చెప్పింది దమ్ చికెన్ బిర్యానీ అంతేనండి
అవును అంటే నాకు అంతగా పెద్దగా వంట రాదు కానీ మమ్మీ చేస్తుంటే చూసి మీకు చెప్పాను ఇప్పుడు
అవునా అండి మీ అమ్మగారు చేసే వంటళ్ళల్లో మీకు ఎక్కువగా ఇష్ ఇష్టపడే వంటకం ఏంటండి
చికెన్ బిర్యానీ చపల కూర ఇంకా వెజ్ లో అయితే ఆ ఆల్గడ్డ సాంబారు బెండకాయ్ ఫ్రై ఇట్లా చానా ఇష్టం మమ్మీ చేసే వెజ్ ఆ శాకాహారం శాకాహారమయిన మాంసాహారమయిన మా మమ్మీ బాగా వండుతుంది
అవునాండి
ఇంకా మేమే ఎక్కువ బయట ఫుడ్ తి ఇంకెక్కువ మేం బయట బయట ఆహారం తినము ఎక్కువ మేమ్ గుడా ఇంట్లనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటం ఒకవేళ ఏమైనా తినాలి అనుకున్నా ఆయిల్ ఫుడ్ తినాలి అనుకున్నా కూడా అది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఎక్కువ బయట ఫుడ్ ఇష్ట పడ్ పడము ఎందుకంటే ఎక్కువ బయట అంత ఆయిల్స్ బాగుండేయి మొత్తం టేస్టింగ్ సాల్ట్ అవి ఇవి వాడతారు కదా అందుకే మేము ఎక్కువ బయట తినము ఓన్లీ ఇంట్లోనే చేస్ కొని తింటాం అవి ఆయిల్ ఫుడ్ అయినా ఏ ఫుడ్ అయినా గాని ఇంట్లోనే ఎక్కువ మమ్మి చేసి పెడతారు
చాలా చక్కగా చెప్పారండి చాలా విషయాలు తెలుసుకున్నాను చాలా మంచి లక్షణాలు ఉన్నాయ్ మీకు మంచి అలవాట్లు నేర్పించారండి మీ అమ్మగారికి నా ధన్యవాదాలు నా నమస్కారాలు చెప్పండి. పిల్లల్ని ఈ విధంగానే పెంచాలండి మనం ఎప్పుడు కానీ బయటి ఆహారం తినకుండా కేవలం ఇంటి వద్ద చేసిన ఆహారమే తినాలండి. సరేనండి ఉండ ఉంటానండి మరి
ఆ సరే అండి
తలండి ధన్యవాదాలండి మీకు